హలో
హలో అండి
హలో అక్క బాగున్నార అక్క
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నమక్క అంటే నెక్స్ట్ మంత్ ఇది పెళ్ళి ఉంది కదండి పెళ్ళికి అంతా షాపింగ్ చేశారా ఎక్కడ కొన్నారు
ఆ చేసామండి ఇంకా ఉంది పెండింగ్ ఉంది పిల్లలకి కొనాలి బట్ ట్టలు
ఓకే అంటే మాములుగా షాప్కి వెళ్ళి కొంటారా మీరు ఆఫ్ ఆన్లైన్లో కొంటారా బట్టలు
షాప్కే వెళ్ళి కొంటామండి అంటే షాప్ లోనే బాగుంటాయి పట్టు చీరలు ఇలాం టీవి ఎక్కువ రేటు పెట్టి కొంటాం కదా పండు అంటే వీటికి పెళ్ళిళ్ళకి ముప్పై వేలు నలభై వేలు అలా పెట్టి కొంటుం టాం కాబట్టి షాప్స్కే వెళ్ళి కొంటామండి
ఓకే అండి అంటే పట్టు చీరలు మామూలుగా ఫేమస్ ఎక్కడైతే పట్టు చీరలు నేస్తారో అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటార అండి
అవునండి అక్కడికే వెళ్ళి తీసుకుంటాము
ఓకే అండి మామూలుగా మేమయితే అంతొ ఒకసారి టైం కుదరదని ఇక్కడ షాప్కి వెళ్ళి తీస్ కుంటామండి మామూలుగ అక్కడ నేసిందేమీ తెచ్చింటరు కదా షాప్ లేక్ పలన ప్లేసుల గురించి ఫేమస్ ప్లేసుల నుంచి
ఆ ఆ
ఆ ప్లేసు నుంచి తెచ్చిందే షాప్ ప్లో ఏదైతే ఫేమస్ అయింటుందో దాంట్లో బాగా మంచిగ తీసి తీసుకుంటారండి
మేమైతే ఒక్కొక్కసారీ ఆ అక్కడే వాళ్ళకి ముందే వాళ్ళు చూపిస్తారండి ఇలా డిజైన్స్ ఉంటాయి ఇలా డిజైన్స్ ఉంటాయని అలా మాకు నచ్చిన డిజైన్స్ చెప్తే వాళ్ళు అలా కూడా ప్రింట్ చేసి అంటే మగ్గం నేసి వేసి ఇస్తారండి
కే అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ కీ బ్లౌజుల్ కి అంతా మీరు అదే షాప్ లో ఇస్తారా లేదంటే మళ్ళీ మీ ఊర్లో ఇచ్చుకుంటారా
అంటే మామూలుగా రోజు కట్టుకునే చీరలకి అలాంటి బ్లౌజులు అయితే ఆ ఊర్లోనే ఇస్తామండి ఇంకా ఎక్కువ రేటు చీరలు అలా అయ్ తే ఊర్లో వాళ్ళు సరిగ్గా కుట్టరనేసి టౌన్లల ఎక్కువ రేటు పెట్టి కొంచెం కుట్టించుకుంటామండి
ఓకే అండి అంటే ఇప్పుడు మామూలుగా డ్రస్సులు కుటివాళ్ళన్నా లేదంటే చిన్న పిల్లలకి ఫ్రాకులు కుటివాళ్ళన్నా అవన్నీ అంటే కుట్టించుకుంటారా లేదంటే ఇక్కడ రెడీమేడ్ ఆల్రెడీ కుట్టినవి తీసుకుంటార అండి బట్టలు ఏమనా డ్రస్లు కావాలంటే
ఎలా అంటే అలానే అండి ఒక్కొక్కసారి టైం ని బట్టి ఒక్కోసారి టైమ్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని కుట్టించుకుంటాము లేదంటే రెడీమేడ్ ఆల్రెడీ కుట్టినవే షాప్ లో ఉన్నవే తీసుకుంటాము.
ఓకే మీరు అంటే ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు టైం ముందుగా ఇప్పుడు ఏమన్నా పెళ్ళికి ఫంక్షన్ కావాలంటే ముందుగా అవే తీసుకుంటారా
అవునండి ఇప్పుడు ఏదైనా మనకు తెలుస్తుంది కదా ముందే ఇంటి ఓపెనింగ్ ఉన్నా కూడా ఏవైన ఫంక్షన్స్ ఉంటే ముందే క్లాతులు తీసుకొని కుట్టించుకొని పెట్టుకుంటామండి.
అవునండి అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా లెహెంగా కుట్టించుకున్నా అండి క్లాత్ కే ఐదు వేలు అయింది మళ్ళీ కుట్టేకే రెండు వేలు తీసుకున్నారండి మొత్తం అ లంగాను అది మామూలుగా బ్లౌజ్ అని కుట్టడానికి లంగా పెద్ద వర్క్ ఉండదండి బ్లౌజ్ కుట్టడానికి కొంచెం టైం పడుతుంది. దానికి కూడా రెండు వేలు అయ్యిందండి.
అవునండి
మీరు రీసెంట్ గా ఏమైనా కుట్టించార అండి డ్రెస్ లేదంటే ఇది లెహెంగా లంగా ఓని అలాంటివి.
అలా ఏం కుటిలేదండి
ఓకే అంటే ఇప్పుడు డ్రెస్సులు చూడిదర్
ఇప్పుడు అంటే ప్రస్తుతం లెహెంగాస్ కుటీ లేదు ముందు కుట్టించాను ఇప్పుడైతే ఇంకా రెడీమేడ్ తీసుకున్నామండి టైం లేదు కొంచము
ఓకే అండి అంటే దానికి కూడా మళ్ళీ కొంచెం స్టిచ్చింగ్ అవసరం కదండి అంటే ఇప్పుడు టైట్ గా సరిపోతుందా ఫిట్టింగ్ అంతా చూసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేపియాలి లేదా నీకు కూడా మళ్ళీ స్టిచ్చింగ్ కదండి మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటారా అలాంటి చిన్న చిన్నవి లేదంటే షాప్కి ఇస్తారా అండి
అన్ అదే అండి అంటే మన ఇంట్లో మిషన్ కుట్టు మిషన్ ఉంటే కొంచెం మేలు కాబట్టి ఇంట్లో మా ఇంట్లో ఒకటి మిషన్ ఉందండి ఏదైనా బట్టలు చినిగిపోతే లేకపోతే పిల్లలకి ఏమైనా ప్చ్ చిన్న చిన్నవి కావాలి అంటే బట్టలు అలాంటివి నాకు కూడా కొంచెం కొంచెం కుుట్టడం వచ్చండి కుడుతుంటాను నేను కూడా
అలా అయితే పర్వాలేదు అక్క అంటే ఇప్పుడు మామూలుగా సిటీస్ లో అంత కొంచెం చిన్నగా చినిపోయినవి కుట్టియాలన్నా కూడా యాభై రూపాయలు ఒక డ్రెస్కి అలా తీసుకుంటారు ఇంకా ఏమన్నా స్టిచ్చింగ్ కి ఇయాలంటే మాములుగా స్టిచ్ చేసేకి కి తీసుకున్నంత రెండు వందలు అడు అడుగుతారండి ఇప్పుడు మామూలుగా ఫుల్ డ్రెస్ కి టైట్ గా కుట్లు ఏయాలంటే చాలా కాస్ట్ అండి సిటీస్ లో పల్లెటూరులో అయితే పర్వాలేదు
అవునండి ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు ఇక్కడ ఏమైనా సిటీస్ లో ఒక టాప్ కొనుక్కొని ద వాటికి ఇట్లా రెట్టెలు కుట్టియాలి అంటేనే. ఒక్కొక్క టాప్కి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇలా అడుగుతారండి.
ఉమ్ అది ఇంత ముందు నలభై యాభై అండి, ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో అయితే నలభై యాభై కూడా కు ట్టే వాళ్ళు లేరండి. అది ఎప్పుడో నలభై యాభై ఇప్పుడు కొంచెం నేను రీసెంట్ గా అది అర్జెంట్ గా కావాలన్. సిటీలోన అవి అడిగితే ఎనభై నూరు అలా చెప్తున్నారండి ఊరికే హ్యాండ్స్. స్టిచ్ చేయడానికి.
అంతే అండి వాళ్ళకి కూడా డిమాండ్ పెరిగిపోయింది అంటే ఎవరికి వాళ్ళు కుట్టుకోవడం లేదు కాబట్టి. ప్రతి ఒక్కరు అక్కడికి టైలర్స్ దగ్గరకే వెళ్తారు అక్కడే అన్ని కుట్టించుకొని వస్. వస్తారు కాబట్టి.
అ
ఇంకా వాళ్ళకే డిమాండ్ ఎక్కువ అయింది.
అవునండి ఇంకా ఇవి పెళ్ళి పట్టు చీరలు అంటవి చెప్పే అవసరం లేదండి ఎంత ఇంత డబ్బులు వాళ్ళకి. ఒగో బ్లౌజ్ కచ్చేసి పది వేలు ఇరవై వేలు. చీరక అయ్యే ఖర్చు అవుతుందండి ఆ బ్లౌజులు కుట్టీయాలన్నా కూడా.
అవునండి మొన్ననే అంటే ఇప్పుడు మా ఇంట్లో మ్యారేజ్ ఉంది. కాకపోతే వేరే అక్క వాళ్ళు కుట్టించుకున్నారు వాళ్ళని అడిగితే. ఒక్కో బ్లౌజ్ ఏమో ఫార్టీ థౌజండ్, ఫిఫ్టీ థౌజండ్ అలా చెప్తున్నారు.
అంతే దానికి ఏమన్నా పూస్ అలా ఉంటాయి కదండి స్టిచ్చింగ్ కి. అవి ఏమన్నా ఎక్కువ రేటువి వాడింటారండి అంత లేని అంత ప్రైజ్ ఉండదు. అంటే మంచిగా దానికి కుట్టడానికి. ఇప్పుడు టైం ఎక్కువ పడుతుందండి చేతితో కుట్టాలి కదా పూసలు అవన్నీ.
ఆ అవునండి అంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయండి ఎలాగంటే. వాటికి. మనం నార్మల్ గా మిషన్ తో చేసేదైతే వర్క్ అయితే కొంచం. డబ్బులు తక్కువ ఉంటుంది లేకపోతే మనం. చేత్తోనే సూదితో చెక్కి అలాగా డిజైన్ చేసేదైతే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. అలాగ వాటిలో కూడా కష్టపడే దాన్ని బట్టి అండి.
నేను మామూలుగా అయితే ఇది చేత్తో కుట్టేది వేయించుకున్నా అండి ఆ బ్లౌజ్ మిషన్ తో అది వేయించుకోవచ్చు. కాకపోతే మిషన్తోది అంతలుక్. కు రాదు బాగా కనిపించదు అన్నట్టు నేను అనుకుంటానండి కాబట్టి. ఇప్పుడు చేతితో వేసే డిజైన్ బాగుంటుందండి కొంచెం డిజైన్ బాగా కనపడుతుంది.
అవునండి కరెక్టే. మనం చేతితో వేసిన దానికి మిషన్ తో వేసిన దానికి. ఆ డిజైను అదంతా ఫుల్ వేరేగా ఉంటుందండి.
అవునండి. మామూలుగా చిన్న చిన్న డిజైన్లకే కొంచెం మిషన్ తో వేస్తారు కాకపోతే అది. మగ్గం వర్క్ అంటారు కదా అది ఎన్. అంత బాగా కనిపిందండి మిషన్ తో దారము కొంచం డిజైన్ అంత బాగా కనిపించదు.
అవునండి.
మామూ ఇది చేతితో కుట్టడం అప్పుడే మనకి చూడడానికే బాగా కనిపిస్తుందండి. అ
ఆ మీరెలా అండి మీకు ఇంట్లో మిషన్ ఉందా ఏమైనా. చిన్న చిన్న స్టిచ్చింగ్ చేయడానికి వస్తుందా మీకు.
ఆ వస్తుందండి ఊర్లో ఉన్నప్పుడు కుట్టుకుంటాండి ఇప్పుడు ఏమైనా టౌన్ కి వెళ్ళాము సడన్ గా అక్కడ కావాలి అన్నప్పుడు. అక్కడే కుట్టిచ్చుకుంటాము ఇంటి దగ్గర ఉంటే మిషన్ ఉందండి మామూలుగా మేము వే ట్టుకునే ఇంట్లో వాళ్ళకి మేము కుట్టుకుంటామండి బయట వాళ్ళకి ఏమీ ఎప్పుడైనా కొత్తవి కొంచెం ఎక్కువ రేట్ కి బాగాగ్రాండ్గా కుట్టించుకోవాలికున్నప్పుడు వేరే వాళ్ళకిచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటాము డైలీ యూస్ అంటే మేమే కుట్టుకుంటాము అండి
అంతేలేండి ప్రతి దానికి బయట కుట్టించుకోవడం అంటే చానా డబ్బులు ఎక్కు క్కువైపోతాయి
చిన్న చిన్న దానికి ఖర్చులు ఎక్కువ అండి ఇప్పుడు మీషన్ మనమే కు కకుంటే అవుతుంది దారంకి ఎంత అవుతుందో ఐదు పది కొంచెం కుట్టేది వస్తే పర్వాలేదు రానప్పుడు ఇం బయటికి వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించుకోవాలి డబ్బులు ఇచ్చి
ఇప్పుడు మనం టైలరింగ్ నేర్చుకొని ఒక టౌన్లో ఏదైనా ఒక సెంటర్ దగ్గర మిడిల్ సెంటర్లో ఎక్కడైనా షాప్ పెట్టుకున్నా కూడా మంచిగా వ్యాపారం అవుతుందండి
సిటీ ఎక్కువ వస్తానే ఉంటాది మామలు కొంతమంది స్కూల్ పిల్లలు ఇడు స్కూల్ దగ్గరలో పెట్టినా ఏంటే ఇప్పుడు ఏమన్నా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి కదా సిటీలలో పిజీలు అట్లా దగ్గరలో పెట్టుకుంటే వాళ్ళు వస్తూనే ఉంటారండి ఇప్పుడు ఆడపిల్లలు కదా ఏమైనా స్టిచ్చింగ్కి కొత్త డ్రెస్సులు టైట్ ఫిట్టింగ్కీ అలానే వస్తానే ఉంటారు మంచి డబ్బులు వస్తుందండి అట్లానే టౌన్లలో కూడా
అదే అండి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ గానీ అలా హాస్టల్స్ దగ్గర అక్కడ అలాంటి దగ్గర పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అన్నింటిని కుట్టించుకోవడానికి వస్తుంటారు కాబట్టి
ఇంకా స్కూల్కి దగ్గరలో ఉన్న స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టడానికి ఇస్తుంటారండి కొంచెం వాళ్ళకి యుని ఫామ్ సరిపోనప్పుడు కొంచం కట్ చేపించి ఆల్ట్రేషన్ చేపియడానికి అలా వస్తారండి
ఆ
అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎప్పుడైనా వెళ్తారు కదండి సిటీ టౌన్కి బట్టలు తీసుకోవడానికి అప్పుడు కొన్ని షాపుల్లో వాళ్ళే చెప్పు తారు కదండి ఇప్పుడు మా దగ్గరే స్టిచ్ చేపిస్తాము ఫ్రీగా అని ఇక్కడే కుట్టించుంటారా లేదంటే మళ్ళీ మీరుంటికి వచ్చిన తర్వాత చూసుకుని కుట్టించుకుంటారా
అంటే ఆ షాపును బట్టి అండి ఒక్కొక్కసారి కొన్ని నమ్మకమయిన షాపులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు డైలీ అక్కడికే వెళ్ళే షాపులు ఉంటే అక్కడే వాళ్ళే సజెస్ట్ చేస్తారండి ఎక్కడ కు పట్టించుకుంటే బాగుంటుందని ఇంకా అక్కడికి ఆ షాప్కే వెళ్తాము
ఓకే అంటే కొంతమంది సరిగ్గా కుట్టరండి కుట్టకపోతే మళ్ళీ మనకి డబల్ వర్క్ అయితుంది వాళ్ళ కుట్టిండేది మనకి సరిపోయి కొంచం హ్యాండ్స్ కిందికి పెట్ పెట్టడం పైకి పెట్టడం అలా కుడతారు కదా ఆ షాపులో మనమే మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ ఆ కుట్లు తీసు మళ్ళీ వేసుకోవడానికి అంటే మనమే ఉచ్చు కుట్టుకుంటే కొంచెం బెటర్ అండి టైం ఉంటుంది కాబట్టి ఎలాను
అవునండి అందుకే నేను అంటే ఎక్కడికి పడితే అక్కడ ఇవ్వనండి ఏదైనా ఒక నమ్మకం అంటే మాకు తెలిసిన వాళ్ళ టైలర్ ఉన్నారు అక్కడ మాత్రమే ఇస్తాము
అలా అయితే బెటర్ అండి మనకి తెలుసు కదా మనం ఎలాంటి డిజైన్ ఎలా చెప్ స్తాము వాళ్ళు అలానే కుడతారు కొత్త కొత్త వాళ్ళకి పోతే కష్టం అండి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే బాగుంది డిజైన్లు చెప్పి మనకి ఎలా కావాలో అలా కుట్టించుకోవచ్చు
అవునండి
అంటే ఇప్పుడు మామూలుగా డ్రస్ంగ్కి ఎంత తీకుంటారండి మీరు ఎప్పుడైనా టౌన్ లో ఇస్తుంటారు కదా మంచి దగ్గర మీకు తెలిసి న వాళ్ళకి
ఏమండి
అంటే ఇప్పుడు డ్రెస్ కుట్టించడానికి ఒకటి చుడీదార్ డ్రస్సులు ఉంటాయి కదా
ఆ
ఆ డ్రెస్ కి ఎంత తీసుకుంటారండి టౌన్లో కుట్టడానికి
అంటే వాళ్ళదే క్లాత్ కి లోపల లైనింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ రెండు వాళ్ళవే అయితే మూడు వందలు నాలుగు వందలు అలా తీసుకుంటారండి డిజైన్ బట్టి
ఓకే అంటే ఇప్పుడు కాటన్వి వాళ్ళు క్లాత్ మంచిది వేస్తే మంచిగా ఎక్కువ రేట్ ఉంటుంది కదండి
ఆ అవునండి అదే కాటన్ క్లాత్ అయితే ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకుంటారండి అదే పాలిస్టర్ క్లాత్ లైనింగ్ గా వేస్తే ఒక మూడు వందలు అలా తీసుకుంటారండి
ఓకే మామూలుగా నేనైతే కాటన్దే కుట్టించుకుంటానండి ఐదు వందలు అయినా పర్వాలేదు నేను కూడా సేమ్ వాళ్ళ దగ్గరే తీసుకొని అలానే ఇచ్చేస్తాను మీరు ఏది తీసుకుంటారండి కుట్టించడానికి మామూలుగ
కాటనే మంచిదండి ఇప్పుడు ఎండలకాలంలో వేసుకున్నా కూడా చెమట పీలుస్తుంది కా మనిషి శరీరానికి కూడా కాటన్ బట్ట అయితేనే మంచిది అందుకే ఎక్కువ కాటనే తీసుకుంటాం అండి
ఆ కంఫర్ట్ గా ఉంటుందండి మనకు కూడా కాటన్ అయితే అది వేరే పాలిస్టర్ అలాంటి బట్ ట్టలు అయితే ఉండదండి సరే ఉంటానండి
ఆ